హలో అక్క ఇనిపిస్తుందా
పిస్తుంది చెప్పు
మేము ఏంది సమ్మర్ లో ఒక యాత్రకు పోయినాం యాదగిరి గుట్ట గురించి యాదగిరి గుట్ట దర్శించుకున్నాము దాని గురించి నీకు చెప్పాలని ఫోన్ చేసిన తెలంగాణలో మన యాదా భువనగిరి జిల్లాలో యాదా భువనగిరి జిల్లాలో ఉంది యాదగిరి అక్కడ స్వయంభూర్ లక్ష్మి నరసింహస్వామి కొలువైన అత్యంత ప్రుమ్య ప్రదేశంగా చెప్తారు త్రేతా త్రేతాయుగం లో యాదగిరి మహర్షి తపస్సుకు మెచ్చి ఆయన నరసింహుడిగా అక్కడ దర్శనం ఇచ్చిండని అందరూ చెప్ చెప్తారు యాదగిరి గుట్టం ప్రస్తుతం యాద యాదాద్రిగా పేరు పేరుగా వస్తుంది ఇప్పుడు అయినా గు గుట్టపై ఉన్న పెద్ద గుహలో లక్ష్మీ స్వయంబుగా లక్ష్మీ నరసింహ స్వాముని రూపంలో స్వయంబుగా వెలిసిండు ఆ గుడి కాలక్రమేణ మీద వివిధ రాజవంశాల పాలనలో వి విస్తరించినట్టు చెప్తారు భక్తులు మెట్లు ఎక్కి అ బట్లో బ భక్తులందరూ మెట్లు ఎక్కి స్వామిని సేవించడం ద్వారా కీళ్ళ నొప్పులు ఆరోగ్య సమస్యలు దూర అయితాయని వాళ్ళ కోరికలు కోరిన కోరికలు తీరుతాయని నమ్ముతారు తెలంగాణ ప్రభుత్వ త్వం వచ్చినాక యాదగిరి యాదగిరి గుట్టను యాదాద్రి క్షేత్రంగా నిర్మించింద్రు యాద మహర్షి తపస్సుకు యాదమహర్షి తపస్సు మీద ఆంజనేయుడు క్షేత్రపాలకుడయ ఇక్కడ ఉన్నాడని అందరి నమ్మకము యాదగిరిగుట్ట మనము ప్ర ప్రతి ఒక్కరు తెలంగాణలో ఉన్న ప్రతి ఒకరు దర్శించాలని అది దర్శించవలసిన క్షేత్రంగా పిలువ పడుతుంది మనము హైదరాబాద్ నుంచి భువనగిరి వెళ్ళే బస్సులలో వీలుగానే వీలే ఉంట ఉంటుంది అందరికి ఎలాగో అ వీలున్న బాటిని బట్టి వెళ్ళొచ్చు ఎక్కువ మటుకంటే పిల్లలని స సమ్మర్ లో కానీ ప్రతి ఒక్కరు దర్శించుకోవాలి ణ క్షేత్రంగా కూడా యాదగిరి గుట్టను పిలువబడుతున్నారు యాదగిరి యాదగిరిగుట్ట తెలంగాణలోనే ఒక పెద్ద రెండవ నరసింహస్వామి క్షేత్రంగా ఒకరు ఒక తిరుపతి అలాగ ఎలాగో యాదగిరి గుట్ట కూడా అలాగా పెద్దగా ఫేమస్ అయింది చాలా డెవలపింగ్ కూడా చేసింది ఈ మన తెలంగాణ ప్ర ప్రభుత్వం వచ్చినాంక చాలా వరకు దాన్ని డెవలప్ మెంట్ అనేది బాగా చేసిరు ఆ నరసింహస్వామి కోరిన కోరికలు ఓరి ఇస్తాడని అందరూ నమ్ముతున్నారు కాబట్టి వీలైనల్ల వరకు మేము దర్శించుకున్నంత వరకు అయితే యాదగిరి గుట్ట చాలా బాగా ఉంది ఆ పుణ్యక్షేత్రాలలో తెలంగాణలోని పుణ్యక్షేత్రాలలో అది కూడా ఒకటి సాధ్యమైనంత వరకు వీలుఉన్నళ్ళు ఎవరైనా యాదగిరిగుట్టను దర్శించుకోవాలి మీకు కూడా వీలైతే దర్శించుకోవచ్చు